హలో హలో ఎవరండి
బాన్నరండి
బాన్నమండి
ఏం చేస్తున్నారు పిల్లలు అందరు బాగున్నారా.
అందరు బాగున్నారండి. మేము కరివేపాకు తోటకాడకి వచ్చినామండి.
ఆ కరేపాకు బాగుంధ్య
ఆ బాగుదండి
కరివేపాకు రేటు ఇప్పుడు
కరివేపాకు రేటు ఇప్పుడు కొంచెం బానే ఉందండి ఇది యుద్దాల వల్ల కొంచెం రేట్ డౌన్ అయిపోయింది కొంచెం యుద్ధం ఆగు తే రేట్ పెరుగుతాదంట
అవునా
ఆ దాన్ని బట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ ఉందండి
ఉ హు
రేట్ ఏమన్నా కొంచెం పెరిగట్టుకుం టే దాన్ని బట్టి కోస్తాంమండి ఆకు
ఉహు భోన్ చేసారండి
ఆ చేసినం అండి టిఫెన్ చేసినం
ఏమేం చేసారు ఈ రోజ్
ఉగ్గాని
ఆహా ఉ హు
మీకెంతమంది పిల్లలు
మాకా ఒక పాప అండి ఒక పాప ఉమ్ ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి ఊరికెళ్ళింది ఈ రోజు వస్తాదండి ఆ రేప్ శ్రీరామనవమి కదా
మీరేమి వెసారండి పంటలు మీరేం పంటలు వేశారు
మేమా మేము చినా చెట్లు ఉన్నాయి మొన్ననే కాయలు కోసాము ఒక ట్వంటీ ట్వంటీ ఇరవై టన్నులు అయినాయి ఫోర్ లాక్స్ వచ్చింది ఇంకా శనిగ వేసాము శనిగా ఒక రకంగయిందండి అన్నీ రేప్ శ్రీరామనవమి కదండి ఫెస్ ఫెస్టివల్ ఫెస్టివలకి ఏం ప్రిపరేషన్ చేయలేదా
అంటే ఏం లేదండి పానకం బ్యాళ్లు పెట్టి టెంకాయ కొడతామండి నైట్కి ప్రిపరేషన్ అంటే ఇంటికి పోయిన తర్వాత ఇల్లులలుకుంటామండి
ఉహు ఏమేం చేస్తారండి శ్రీరామ నవమికి
పానకము బ్యాల్ అండి
ఉహు కళ్యాణం జేయరా అక్కడ
కళ్యాణం గుల్లో చేస్తారండి
ఉహు
రాముల గుడి ఉంది రాముల గుడిలో కళ్యాణం జరిపి
ఉమ్ భోజనాలు పెట్టియర
భోజనాలు పెడతారండి
ఉ మ్
ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి
అవునవును మీ సైడ్ వాటర్ ఎక్కువగా ఏం లేవా
మా సైడ్ కొంచెం పర్లేదండి చెరువు ఉంది గుత్తి చెరువు ఉంది
ఉ హు
గుత్తి చెరువు లో కొంచెం నీళ్ళు బానే ఉన్నాయి
ఉమ్ అ హా
అక్కడికి మాకు నీళ్ళయితే కొంచెం ఇబ్బందైతే లేదు
పంటలకేమి ఇబ్బంది లేదు గదండి ఉమ్
ఈ యుద్ధాల వల్ల ఎఫెక్ట్ అయి గ్యాసులు రాకపోవడం వల్ల కొంచెం రేట్లన్ని డౌన్ అయిపోయినాయండి
అవునవునవును ఎట్లన్ని డౌన్ అయిపోయినాయ్ మాయి గూడా అప్పుడు ఆ చినా పండ్లు సే డెబ్బై వేలు అట్ల పోతాండా ఇప్పుడు తట్ థర్టీ థౌసండే పోయిందండి రేట్ ఎక్కువ లేవు మ్ ఏ క్లాస్ జదువుతున్నారండి మీ పిల్లలు
సెకండ్ అండి
ఊ హు బానే జదువుతారా పిల్లలు
ఉమ్ పర్లేదండి
ఉమ్ ఊరికిలో ఊరికి పోలేదాండి ప పండక్కి
మల్లూరుకి హాలిడేస్లో వెళ్తమండి
హాలిడేస్లో వెళ్తారా ఉమ్ సమ్మర్ కాట్టి ఇంక బావులు ఈత ఈత ఈత ఉంటది ఈతా
మా తోట దగ్గరే కొంచెం పెద్ద గుంత ఉంది నీళ్ళు దండిగా వచినాయండి
అ హా
ఆ గంతలో నీళ్ళయితే చాన ఉన్నాయి సమ్మర్ లో అయితే స్విమ్మింగ్ చేయడానికి చాలా బాగుంటది
ఉమ్
కొంచెం చాపలును వదులుకోవచ్చండి పిల్లలు పట్టుకచ్చుకొని చాపలు వదులుకుంటే చాపల్నీ గన పెంచుకోవచ్చు
అవునా ఉమ్
ఉంటది అవీ చేపల్ ఎక్కడ దొరుకుతాయో కనుక్కోవాలండి ఇక్కడ అనంతపూర్లో ఏమో దొరుకుతాయని అని అన్నారు
అవును
పిల్లలు చాప పిల్లలు
ఉగ్గాని ఎట్లా చేశారండి
చెపండి
ఉగ్గాని ఉగ్గాని ఉగ్గాని చేశాను అన్నారు గదా ఉగ్గాని ఎలా ఎలా ప్రిపేర్ చేశారు
ఈ మరమరాలు బోరుగులు ఉంటాయి కదండి బోరుగులు నానబెట్టి పచ్చిమిర్చి ఆనియను అన్ని మిర్చి
ఆ
అవి ఉగ్గానిలోక వేసుకుంటామండి
ఉ హు బాగుంటాదండి టేస్టీగా ఉంటాదా
టేస్టీగా ఉంటదండి
ఉమ్ ఆంధ్ర ఫ్రెమ్ ఫేమస్ గద ఉగ్గాని బజ్ ఆంధ్ర ఫైమస్లం అదు బనియం కొడుక అప్ప ఏంటడి మీ అక్క వాళ్ళ అందరు మీ చెల్లలందరు బాగున్నారా ఉ మ్ మీ మీ చెల్లెలకి ఫోన్ చేసా అన్నారు కదా నిన్న ఏం మాట్లాడింది మీ చెల్లెలు
మాట్లాడిందండి బాగున్నారా అంది బాగున్నా
ఉమ్
ఇంకోటి మాది కరివేపాకు ఉందన్నాం కదా కరివేపాక్ త్తి గ్రోతిింగ్ రావాలంటే కొంచెం ఈ ఏం పిచ్చికారు చేస్తె బాగుంటుందో కనుక్కుంటే కొంచెం బాగుంటదండి
హుమ్ కనుక్కున్నామండి ఎట్లయితే ఫెస్టిసైడ్స్ ఏడాంటి ఎరువులేయరా ఎరువులు
లేస్తామండి
ఆ అ హా
ఇంకా గ్రోతిింగ్ కొంచెం బాగా వస్తే ఇంకా బాగుంటదండి
ఉమ్
ఆ ఇదీ మొక్కజొన్నా మొక్కజొన్నా పంట మొక్కజొన్న పంట కూడా వేసినామండి మేము
ఆహా
ఇ మొన ఫస్ట్ స్టార్టింగ్ వేసినప్పుడు వర్షం ఎక్కువ అయ్యి అది మొక్కలు ఎదగ ఎదగపోవడం వల్ల దానికి చానా ఎదుగుదల లేకపో పంట సరిగా రాట్లేదండి పంట అంతా నాశనం అయిపోయింది లాస్ వచ్చింది
ఉ హు మీ సైడ్ కళ్ళు ఇస్తారంట కదండి
ఎవండీ
కల్లు కల్లు కల్లు
ఆ మా సైడ్ నీరా గీస్తారండి నీరా ఈత చెట్టుకి నీరా వస్తది
ఉహు
ఈత చెట్లండి ఆ టె-టేస్ట్ బాగుంటది అది తీస్
నాచురల్ నాచురల్ గా నాచురల్ గా పండిస్తారు తీస్తారు కాబట్టి బాగుంటది టేస్టీగా ఉమ్ ఏంటండి ఆఫ్టర్నూన్కి ఏమన్నా ప్రిపరేషన్ చేసి వచ్చారా
లేదండి చేయలే ఇంటికి పోయిన తర్వాత చేయాలా
ఊ మ్
ఈ సమ్మర్ లో ఇవి తాటి చెట్లు తాటి ముంజలు చాలా బాగుం
హా అవునా కాస్ట్లీ కదండి అవి రేట్లు ఉమ్ ఇంకా పిల్లలకి ఇంకా వన్ టూ టూ వీక్స్ ఉంటే ఇంకా హాలిడేస్ వొస్తాయి
హాల్డేస్ వొస్తాయి
ఆ బాగా ఇంకా అమ్మమ్మ నా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారేమో ఉమ్ ఏంటండి విశేషాలు
పండగ బాగా జరిగిందండి మీక్
మా సైడ్ రంజాన్ చెయరండి అమ ఆహా మా సైడు వాళ్ళు ముస్లిమ్స్ లేరండి ఇక్కడ ఏక్
మా సైడ్ బాగ జరిగింది రంజాన్ పండగ
బా జరిగిందా అండి ఉమ్
ఇంకోటి మాకు గుత్తికోట చాన దగ్గరండి గుత్తికోటకి
గుత్తికోట దగ్గర్నా మీకు ఉహు మ్ మ్ అవునా అంటే చాలా కోట అంటే కోట లాగా ఉం టదండి
గుత్తి కోట కొండండి మొత్తం
కొండ నా ఆహా ఇంగేమ్ జెస్తున్నారండి తోట్లో
ప్రస్తానికి అయితే ఇవన్నీ మెరప చెేట్లన్నీ ఆ అన్నీ పె తీసేసాం గదా అవన్నీ అంటిస్తున్నామండి
ఆహా ఏంటండీ విశేషాలు చెప్పాలి ఉమ్ సరే అండి నాకు వర్క్ ఉంది మళ్ళీ కాల్ చేస్తా